హలో హలో హలో
ఒ అక్క
వినిపిస్తందా, ఓకే ఓకే నాకు వినిపించలేదు లే కొద్దిసేపు ఏం చేస్తున్నారు అయిపోయినాయ పనులన్నీ,
ఆ అట్లా ఎట్లా అయిపోతాయంటావా,
నువ్వు నేర్పినవి కొంత కొంత ఉపయోగా పడుతున్నా, ఆ మళ్ళీ చేస్తున్నది,
ఓకే ఇంకా
మా
నేను చిన్నమె లేచింది ఆమె కోసం పాలు కాగా పెడుతున్నా,
ఆ
ఇంకా
ఉ
నువ్వు నేర్పినవే అనుకున్నావా,
నాకు మీవాయిస్ చానా స్లో గా వినిపిస్తున్నది,
అవునా
వాళ్లు చెపుతురండి ఎంకాదు, ఆ
ఇంకా మోక్షావాల్ల ఇంటిక్యా ఓకే ఇంకా మీరు తినలే కాఫీ తాగలే
అవును అక్క ఇప్పుడు ఇప్పుడు తాగిన
అవునా మీకు అలవాటు ఉందా
అ
ఆ నాకు అంతే మార్నింగ్ ఈవెనింగ్ హండ్రెడ్ పర్సెంట్ తాగాల లేకపోతే అట్లనే తాగాల తాగాల అనిపిస్త ఉంటది
ఆ కాఫీ తాగుతారా టీ తాగుతారా
ఓహో
కాఫీ తాగుతారా టీ తాగుతారా
కాఫీ నాకు టీ అలవాట్లేదు
ఆ
ఇంకా
టప్పా టప్పలి అయిపోయినా పనులు
ఇ ఏంటి నా వాయిస్ ఇప్పుడన్నా వినిపిస్తంద బయట
ఇప్పుడు నీకు సెకండ్ టైమ్ కదా చేసిందా రేపు రెండు చేస్తం కదా
టుమారో చేయడి ఇప్పుడు ఇంకో పాప వస్తుంది కదా ఫోన్ పిక్కుంటది ఇంక ఇవ్వదు
ఆ అదే అదే
ఇంకా ఏం చేస్తున్నారు విశేషం ఏంటి ఏం హాలిడేస్ ప్లానింగ్ ఏం చేసుకోలేదా వస్తది కదా సంక్రాంతి సంక్రాంతి ఉగాది ఉగాది హాలిడేస్
ఆ ఏ ప్లానింగ్ ఏం లే
ట్రిప్పుల్కి కెళ్ళడము అట్లా అవునా మేము ట్రిపుల్ ఎక్కువ తిరుగుతాం తెలుసా
ఆ ఎక్కడికి వెళ్తున్నారు ఈ సారీ
మము వెళ్తూనే ఉంటాం గోవాకు ముళేశ్వర్ కు హైదరాబాద్ కు బెంగళూరుకు ఇట్లాగే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతు ఉంటాం మా ఆయనకి జర్నీస్ అంటే ఇష్టం
ఆ
అందులో నా పిల్లలు మరి
ఆ
ఇంకా
దా
ఏంటి హలో హలో నాకు కట్ అయింది వాయిస్ వాయిస్ కట్ అయిపోంది ఆక్చువల్గా తెలుసా నేనే ఎక్కువ వాగుతు అవునా అ మీ తక్కువ మాట్లాడతారా
లేదక్క మాట్లాడత నేను కూడా
అవునా అవునవునా నిద్దరు లేసింది అవవా ఏడుస్తా ఉంది
అంతే నిద్దరు లేస్తే ఆడస్తారు
అవును అదికే మొత్తం కలర్స్ ద చూస్తాయి కదా పెయింటింగ్ వేసేట్వి అవన్నీ షార్ట్ అంతా పూస్ కొనింది అట్లే బయలుదేరింది ఎక్కడకో ఆపితే గొడవ చేస్తాను
ఆ ఆడుకునేకెళ్తా ఉంటుంది ఏమో బయట
ఆ అంటే చిన్నపప్ కదా కొంచెము తిరిగల్లా అనేకుంటుంది
అవును ఆ మా బాబ్ బే ఉండడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబే ఇంట్లో ఉండడు సరిగా
ఆ వాళ్ళు ఇంక రంత కష్టం లే వీళ్ళకన్నా ఇ ఎనీ టైమ్ హ్యాండిల్ చెయాలి కదా అవునా
ఆడుకుంటా నడుస్తా ఉంటాడు ఇంట్లోకే రానంటాడు అసలు
అట్లనే ఉండాలిలే మళ్ళీ ఆ లైఫ్ రాదు కదా వాళ్ళ
ఆ అవును మనం ఎంజాయ్ చేయలేం ఇప్పు వాళ్ళ ఎంజాయ్ యాత్ర
అవునువు ఇకా ఇద్దరు మీ బక్కు బాబ్బులు బోర్ కదా ఇద్దరు వాళ్ళ ఉంటు ంట
అవుంటా
మాకు ఇ్ర బ ఇళ్ళ ఉంటే బోర్ కొడతది అవును అవును అందులో మ చిన్నగరుంత కచ్చిగా సర పోంది రపతి సింగపూర్ కొట్టేది
అ
ఇ
ఇందజ వెళపోతారా ఊర్కే చె
లేదు లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా
ఆ
ఎగ్జామ్స్ ఎయిటీన్త్ సెవెంటీన్త్ లాస్ట్ అ పోవాల కదా
ఆ ఎవరు చెప్ప అన్నారుకా వేరే అక్కేమో చెప్పింది అనుకుంటా ఇదే ఊరికి వెళ్ళిపోతాము
హ
ఆ అ పకా నువ్వేనా
లేదే అవునా లేదు లేదు
అ మళ ఫోన్ నేనే పెట్టేస్తను ఈ రోజు నైట్ లోపల చేస్తా అని చెప్పింది ఆ వేరే అక్కేమాల ఆ
లేదు లేదు మా పాప్పకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా సెకం సైడ్స్ సండే ఉంది ఆ టూ డేస్ అమ్మ వాళ్ళ ఇల్ క్లీన్ చేసేకి మాకు మా అమ్మ లేదా ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంది ఆ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అది పోవాల లేదా ఈడే ఉండాలని ఆలోచిస్తున్నాం
ఆ
ఇక్కడ అవును ఇక్కడయితే క్లీనింగ్ మనం ఎట్లా ఎట్లా కష్టపడి చేసుకోవచ్చు కాని ఆ విలేజ్ లో ఉండే హౌస్
అవును అస్సలు అవ్వదు అక్కడ కష్టం కూడా
అందులో ఎవరెవరు తోడు వస్తే ఒకే కాని మా అక్క వాళ్ళ చెల్లెల వాళ్ళలో నేను ఒకదాన్ని అంటే మాత్రం కొవ్వు కరిగిపోది ఇ సారి
ఆ మీ అక్కా చెల్లెలు ఉన్నార అక్క
అక్కలు ఇద్దరు చెల్లలు
అ ఎ పైన నా
ఈ మీదిల నేను
ఆ
ఇంకా స్నాక్స్ స్నాక్స్ టైమ్ ఏం లేదా అన్ని ఓకె టయయాలనా
నాక్ తింటానే ఉంటారు పొద్దు లేసు నుంచి నాకు టైం అంటూ సప్రేట్వాలదు ఆ
ఈ పిల్లలు ఉంటే ఇంట్లో అంటే పిల్ల కన్నా పిలళ్ళ డాడీ ఎ కువా అనమాట
ఆ
మి అయినా తినారా స్నాక్స్ ఎక్వ
తింటారు తింటారు స్నాక్స్ అందరూ తింటారు వాళ్ళిద్దరు వాళ్ళదన్న ముగ్గురు కలిసి తింటారు
రపూనగా వాళ్ళు వంక పెట్టుకుొని తెచ్చుకుంటాడు అన్ని
ఆ
తమకేం తినిపియాలి అనిపిస్ ేవీ పిల్లలు అడిగారు అని చెప్పపి తెస్తాడు
ఆా
ఇ ఇంకా
ఏం ఇంకా
ఏంటి హలో ఏంటి ఇగో ఏమ్మ చిినమి కిందకి వచ్చింది పక్కింటి కట్టుకొచ్చి పిచ్చలా
ఆ
నిద్ర లెసింది అది తాగాలని పాలు తాగాలని కూడా లేదు డైరెక్ట్ కిందికి
ఆా పైైన ఉంటారాక్క
అవునవును ఇక్కడ రంటాడు మేము ఆ అయ్య అలవాటే ఇక్కడ మేము ఫైవ్ ఇయర్స్ అయిందా ఇంట్లో ఉం బట్టి పిల్లలకి బాగా అలవాటుే పె జలా
ఆ మేమైతే కిందే ఉంటాం గ్రౌండ్ ఫ్లోర్ లోనే
వెయిట్ వెయిట్ ఉండు చెప్తాను ఇప్పుడు చెప్పు
యా
ఎన్ని మినిట్స్ అయినాయో చూద్దామని చూస్తంది అందుక వాయిస్ ఇనపాలేదా నైన్ మినిట్స్ అయి కో వన్ మినిట్ ఏదో మాట్లాడు ఎలాగో నీకు అందరికి ఇట్లా కలవట్లేదు. మాకెవరికి కలవలేదు జస్ట్ కె కౌంట్స్ జీరో మిని జీరో
ఈ గంటలు చేసినప్పుడు అసలు వాళ్ళ ఎన్ని సెకండ్లు మాట్లాడన్నారు తెలుసా ఫైవ్ సెకండ్స్, ఫోర్ సెకండ్స్ మాట్లాడన్నారు వ మెక్
ఆ ఊరు అందరికీ కట్టవుతుంది నీకే ఎందుకు? కలుస్తుందని నేను మాట్లాడుతున్నా నా ప్పుడు ఎవరివి ఎవరికి కలవలేదు అండ్ నాదంటూ ఒక టూ త్రీ కాల్స్ నువు లేవు కరెక్ట్ గా
ఆ
ఉ అన్ని జీరో సెకండ్స్ అట్లా వన్ మనిట్ టూ మినిట్ అందుకే కట్ అయిపోతంది.
అవును వయసు ఎన్న పడకుండా అయిపోతుంది. కట్టయిపోతుంది మళ్ళా
సరే టెన్ మినిట్స్ దాటిన్దా ఓకేనా
ఆ మా టెన్ మినిట్స్ అయిపోయిందిలెక్క థ్యాంక్స్ అక్క ఆ టెన్ మినిట్స్ అయిపోయింది రేపు చేస్తాను మళ్ళా ఆ సరే